అవునండి
హలో
హలో వినిపిస్తుందా బాగున్నారా అండి
బాగున్నా మీరు బాగున్నారా
బాగున్నామండి ఏంటండి సంగతులు అంత బాగానే బాగేనా అండి విశేషాలు ఏంటండి
ఆ అంతా బానే ఉందిండి అక్కడ ఎలా ఉంది ఏముంది ఎండలుగా ఇక ఎండలకీ ఏంటంటే ఏం పని చేయకపోయినా గానీ అలసిపోయిన ఫీలింగ్ వస్తు బాగుంటుంది
అవునండి ఈ వేసవికాలం వచ్చి నుండి చాలా ఎండలు ముదిరిపోయాయి ఇంకా పట్టణాల్లో అయితే చాల చాలా ఎండలు ఉంటాయండి ఇప్పుడు మాది కొంచెం పల్లె అండి విలేజు ఇక్కడ కొంచెం చెట్లు ఉండడం వలన చాలా చల్ల గా ఉందండి నిన్న వర్షం కూడా పడింది మాకు
అవునా మాకు వర్షం పలేదండి ఎండగానే ఉంది ఎండ కూడా చాలా బాగా ఎక్కువ ఎండగానే ఉంది
అవునండి ఇంకా పల్లెటూలో అయితే చాలా రకాల చెట్లుంటయ్ గదా అన్నీ ఇ వాతావరణం మీద పకు చాలాను అప్పుడప్పుడు మాకు వర్షాలు కురిపిస్తాయండి
ఓకే అవును వర్షం పడినప్పుడు వెదర్ కూల్ గా ఉంటుంది నేను కూడా విలేజ్ జెనండి ఆ మాకు ఇంటికి ఇంటికి మధ్యలో కొంచెం వేప చెట్ ట్లు అలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి మాకు పర్వాలేదు వెదర్ కొం చెం ఆ కూల్ గానే ఉండిది ఆఫీస్ కి అలా వచ్చినప్పుడు మాత్రం బాగా ఎండగా అనిపించింది ఇంట్లో ఉంటే పర్వాలేదు కొంచెం
పట్టనాల ఇంకా ఎప్పుడు చూసిన వాహనం నడుస్తూ ఉంటాయి వాటి నుండి వచ్చే దుమ్ము దూళి పోగ అవన్నీ వాహన కాలుష్యానికి వర్షాలు సరిగా పడవండి ఎప్పుడు చూసినా జనాలు తిరుగుతూ ఉంటారు కదా చాలా ఇంకా చెట్లను కూడా నరికి వేస్తూ ఫ్యాక్ట్రీలు కడుతూ ఉంటారు పెద్ద పెద్ద భవనాలు కడుతూ ఉంటారు కదండి
ఎక్కువ పట్టణాలలో అంతే అవును
ఇంకా పట్టణాల్లో అయితే అసలు వర్షాలే సరిగా కురువవు అ
అవును
పట్టణాలో ఇంకా ఆరోగ్యం కూడా చాలా దెబ్బతింటుందండి అమ్మాయిలయినా అబ్బాయిలైనా ఆ కాలేజ్ కెళ్ళే వాళ్ళు జంక్ ఫుడ్ తినడం ఇంకా బయట ఫుడ్ తినడం ఇంకా ఏదో ఒక ఫోర్డు తింటూ ఉంటారు అలా కూడా ఆరోగ్యం కూడా పాడవుతుంది కదా
ఆ అవును హలో వినిపిస్తుందా
వినిపిస్తుంది
ఆ అవును ఆ ఇక విలేజ్ లోనే సమ్మర్ విలేజ్ ఆ విలేజ్ లో ఉంటేనే సమ్మర్ గా వెదర్ సూట్ అవుతుంది నిజంగానే ఏషినొ వుంటది ఏంటంటే అమ్మ వాళ్ళు బామ్మ వాళ్ళు ఎవరు కూడా ఆ ఉ మజ్జిగ చేస్తారు ఎప్పుడు మజ్జిగ అందుబాటులో ఉం మాక్సిమం విలేజెస్ లో ఇళ్లల్లో మజ్జిగ అందుబాటులో ఉంట టుంది కొబ్బరి నీళ్ళు ఉంటాయి ఊమ్ ఆ సమ్మర్ లో ఈజీగా అం టే ఆ మంచిగా చల్లదనాన్నిస్తుంది బాడీకి మజ్జిగా కొబ్బరి నీళ్లు ఒయ్
అవున డ్ పట్టణాల్లో అయితే ఇంకా చెట్లే ఉండయండి ఎప్పుడు చూసిన కూలర్లు ఏసీలు ఇలాంటివి కల కరెంట్ కి సంబంధించిన వా
అవును పట్టణాలతో పోల్చుకుంటే పల్లెటూరులోనే ఎక్కువ చెట్లు ఉంటాయి కదా దా
అవునండి ఇంకా పల్లెలో మంచిగా వ్యవసాయం పండించుకుంటారు రైతులు మంచి ఆహార రం తింటారు తాజా కూరగాయలు తాజా పండ్లు అదే పట్టణాల్లో అయితే అంత రసాయం ఎనాలు కలిపిన ఎరువులు కలిపిన కూరగాయలు పండ్లు ఇవి తినడం వల్ల కూడాన ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది కదా అండి
అవునండి
పట్టణాలతో పోల్చుకుంటే పల్లెలే చాలా బాగుంటాయి కదా
అవును బాగుంటుంది అంటే ఇప్పుడు ఇల్లు కూడా హౌజెస్ ఎలా ఉంటాయంటే పట్టణాలలో దగ్గర దగ్గరగా ఉంటాయి అదే పల్లెటూర్లు అనుకోండి ఇంటికి ఇంటికి మధ్య ఖాళీస్త అల ఉంటుంది ఆ ఖాళీ స్థలాల్లో పూల మొక్కలు ఏదో ఒకటి వేప చెట్లు పూల మొక్కలు పెంచుకుంటూనే ఉంటారు మామిడి చెట్లని ఆ అవి కూడా ఆ ఈ టైమ్ లో మంచిగా చల్లదనంగా ఉంటాయి కాను ప్ర అసలు విలేజెస్ లో ప్రతి ఇంట్లో కానుగ చెట్ ట్టుటుంది కాలీ ప్లేస్ లో
అ
కానుగ చెట్టు వల్ల నీడ బాగా వస్తుంది
అండి నీడ చాలా వస్తుంది అదే ఈ పట్టణాల్లో అయితే అసలు ఏం చెట్లు ఉండయండి చెట్లు చూడాలంటే పార్క్ కి వెళ్ళాలండి ఇంకా చిన్నపిల్లలు చెట్టు నుండి ఎలాంటి పండ్లు మనకి వస్తాయా అలాంటి అవగాహనే లేదు ఎప్పుడు చూసినా కాలుష్యం పొగా ఇంకా చెత్త చెదారం కూడా ఎక్కడ బడితే అక్కడ వేస్తూ ఉంటారు పట్టణాల్లో అయితే ప్లాస్టిక్ చెత్ త
అవును పట్నాలల్లో కాలుష్యం కూడా ఎక్కువగా ఉంటుంది పల్లెటూర్లతో పోల్చుకుంటే
అ
ఎందుకంటే అక్కడ ఎక్కువగా వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది కదా అందుచేత కాలుష్యం విషం కూడా ఎక్కువగా వుంటుంది
అ
హలో ఉన్నారా అండి హలో హలో హలో వినిపిస్తుందా అండి హలో హలో హలో